హలో
బాగున్నారా
ఆ బాగున్నక్క బాగున్న రవీర్
గుడ్ ఈవనింగ్కా
గుడ్ ఈవినింగ్
బాగున్నాను బాగున్నాను నేను కూడా
అఓ ఏడిస్ నక్క ఏం చే
నేను కా్యాష్ వెన్గా క్యాజువల్ గా కూర్చున్నా రిలాక్స్ అయితుంద
అచ్చా
నువ్వు
అాలని అం పదుకని ఇందకనే వ కొ కంప్లీకుని
అవు అవునా స్నాక్స్ తీసుకున్నారా ఈవినింగ్ రా
ఆహా లేదు లేదు
హు హ్మ్
హాస్టల్ల్లో అంటను మా హాస్టలు సెమ్మిట్రన్
మ్మ్ హు హ్మ్ అవునవును డైలీ ఏం చేస్తుంటార్ రా మీరు రోజువారి పనులు వాయిస్ సరిగ్గా రావట్లేదు రా
చాలు టెన్ టు ఫోర్ థర్టీ వర్ నే కాలేజ్ లనే ఉంటా
టెన్ టు ఫోర్ తర్టీయా
హలో
ఆ అదే వినిపిస్తుందిరా కొంచెం మధ్యలో వాయిస్ పోతుంది
అవునా ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నంటుంది అక్క
ఊహూ కాలేజ్ లో ఉంటార టెన్ టు ఫోర్ థర్టీ వరకు ఇంకా మార్నింగ్ లేచి ఏం చేస్తారు ఏ టైం కి లేస్తారు ఏం చేస్తారు
మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కి లేచి కాసేపు యోగా చేసుకుంటా తర్వాత ఇంకా బ్రష్ చేసేసి స్నానం చేస్తా
హ్మ్
బ్యాగ్ ప్యాక్ తీసుకొని ఆఫీస్కీ వెళ్ళిపోతారు టిఫిన్ చేసి స్మాక్స్ పెట్
హ్మ్
మ్మ్ హ్మ్ హాస్టల్ల్లో ఉంటారా కొంచం సిగ్నల్ దగ్గర ఉండరా వాయిస్ అసలు రావట్లే సిగ్నల్ కి అందుబాటులో ఉంటే కొంచెం వాయిస్ క్లారిటీ వస్తుందేమో
హెలో
ఆ ఓకే ఇప్పుడు
హెలో ఇప్పుడు ఓకేనా అక్క
ఆ ఓకే
ఆ
బ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తారా ఇంకా కాలేజ్ కి
ఉమ్ అవును లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తా
ఆహా ఫోర్ థర్టీ తర్వాత
ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ హాస్టల్ కు వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతది. ఇగ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటాను లేదంటే ఆ కాసేపు ఫోన్ చూసేసి మళ్ళీ డిన్నర్ టైం అయితది, డిన్నర్ చేసేసుకొని కాసేపు చదువుకొని వడుకుంటాను ఇంకా, టెన్ థర్టీ వ లెవెన్ థర్టీ, టెన్ థర్టీ